గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు
ఆ ఫైన్ అమ్మ బాగున్నాను మీరెలా ఉన్నారు
నేను కూడా బాగున్నాను
ఆ డిన్నర్ అయిపోయిందా
అయిందండి డిన్నర్ మీద అయిందండి డిన్నర్
అవునండి మాది కూడ అయ్
అదె నిద్ర వస్తున్నట్టు ఉన్నది
అవునండి బాగా అలసిపోయాను మా అమ్మపేమో మాట్లాడండి మాట్లాడండని ఫోన్ చేస్తుంది
ఆమె మంచిది మాట్లాడుతుంది కదా ఆమెను కూడా మాట్లాడి చెప్ పండి మంచినే మాట్లాడుతుంది టాపిక్స్ మంచిగా చెప్తుంది
ఓ ఇంకా మీ మీ పాప ఏం చేస్తాంది
మా పాప అప్పుడే సదువు అయింది మా పాపది ఇప్ సదువుకుంటాండ రాస్తుంది ఇప్పుడు వ్రాసుకుంటాంది ఇప్పుడు వాళ్ళ మమ్మి అన్నం తిన్నరా అన్ అ
అవునా తిన్నారా మరి మీరు
ఆ మి మాది అప్పుడే అయిపోయిందండి
వాల్సి
ఇంక వాలు తింలే పిల్లలు సదువుకుంటాన్రు రాసుకుంటాన్రు
అచ్చచ్చ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు తిని ఎళ్ళలేదా మరి ఆ తిని తిని వెళ్ళలేదా వాళ్ళు అంటున్న తొందరని వెళ్ళిపోయిండ్రు
లేదండి
ఉ ఇంకా అమ్మా చెప్పాలి
కని మీరు చెప్పాలి మీరు బాగా చెప్తున్నారు మీకు బాగా ఉండచ్చు కొత్త కొత్త రెసిపీలు మీకిష్టం కాదండి ఏదో ట్రైన్ లోనోస్తే అదే
ఆ ఇప్పుడు చుంది ఏముంది ఏం లేదు
ఇప్పుడు ఏం లేదాండి ఇప్పుడు మాటలు ఉన్నాయి మాటలుతున్నా ఇప్పుడు
ఉ
ఇంకా మీ సైడ్ ఎలా ఉందండి మీ సైడ్ చెట్లు బాగున్నాయా అంటీ
అవును మా సైడ్ మొత్తం అవుట్స్ కట్ లో ఉంటుంది బాగా ఎండ
ఆ చెట్లు బాగుంటాయండి మరి
అవును బాగానే ఉంటాయి చెట్లు ఎట్లా అంటే మా ఇల్లు లాస్ట్కు ఉంటుంది అవును వెనక పోలలే ఉంటాయి
ఆచ్చ పొలాలు అట్లా ఉంటే మస్తు ఉంటాయి అంటడి గాలి కూడా స్పెష్ గా వస్తంది రీ
అవును చేనులు ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద చెట్లు అవి ఇవి
చెట్లు ఉండాలి అండి మంచిగా పో దుగాల సూర్యుడు చేస్తుంటే చెట్ల మీద ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాదా అండి చిన్న చిన్న చింనుకులు పడితే దాని మీద గ్రీన్ గ్రీన్ మంచిగా కాపాడతాది మంచిగా అనిపిస్తది
అన అందుకని చెట్లని నాటాలి చెట్టు నుండి ఆ ఆక్సిజన్ వస్తుంది మంచిగావ నాక్కువ ఎక్కువగా హెల్త్గా ఉంటది కార్బన్ డై ఆక్సైడ్ తీసుకుంటది అందుకనే చెట్లని ఇప్పుడు చూడండి చెట్టుని ఎక్కువ నరిచ వేసి ఇది చేస్తున్నారు ప్రజలు
అవునండి ఢిల్లీ సైడ్ అయితే మొత్తం అది ఆక్సిజన్ ప్రాబ్లమ్ మొత్తం ఏమందిే పొల్యూషన్ పొల్యూషన్ అక్కడైతే
అవునూ ఇప్పుడు మన సైడ్ కూడా అలాగే చూస్తున్నారు కదా అడవి నరికేసి ఇళ్లలు కడుతున్నారు ఇంకేంటి ఇంకా ఆ యానిమల్స్ అన్ని బయటికి వస్తాయి ఇంకా ఆక్సిజన్ తక్కువ అవుతుది వర్షాలు తక్కువ అవుతాయి
అవునండి దీని వల్లే వర్షం కూడా బా అగా ఇప్పుడు ఇప్పుడు వర్షం కాలం వర్షం ఎండాకాల ఎండం అట్లా ఏం రావట్ లేదండి దానివల్ల ఇప్పుడు ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా దాని వల్ల కూడా మంచిగా రావట్లే దాని వల్ల హెల్త్ పాడైతుంది నేచర్ మొత్తం కరాబ్ చేస్తున్నారండి మొత్తం ఈ ప్లాస్టిక్ అని ఏదో ఏదో కొత్త కొత్త తీసే బాక్సేస్ ప్లాస్టిక్ అన్నీ యూజ్ చేయడం దాని వల్ల మొత్తం పొల్యూషన్ అది ఇది కలిసి మొత్తం నేచర్ రాబ్ అయితుందండి దానివల్ల మనకి ఆక్సిజన్ తగ్గాపాబాటుంది పడుతుంది పోతూ పోతూ అప్పుడు వరకు చే లు ఏమ లేదు ఇప్పుడే ఆక్సిజన్ తక్కువ అయితుంది మన వాక్సన్ అందట్లే
అదేం కదా ఆక్సిజన్ చెట్ట నుండి వచ్చిన ఆక్సిజన్ మంచి ఉంటాది ఆరోగ్యం
ఇప్పుడైనా ఇప్పుడు తీసారు కదండి చార్జింగ్ ఇది దీని వల్లనే పొల్యూషన్ వల్లనే మొత్తం చార్జింగ్ లైట్ తీసుకోవాలి పాత బండ్ లేద ఎతే సీల్ చేస్తున్నారు
అదే కదా
మొత్తం కార్ ఏడుతున్నారు ఖాళీగానే అంటే బ్యాటరీ అనమాట చార్జింగ్ బైక్స్ ఆటోలు ఇంకా కారు
ఆ అన్ని ఎలా అయినాయి కదా ఇప్పుడు పొల్యూషన్ తక్కువ ఉండాలని
కుదే మన్నే కూడా సోలార్ కూడా పెట్టుకుంటారుండి మీరు పెట్టుకున్నారా అండి మరి సోలార్?
లేదమ్మా ఇంకా సోలార్ పెట్టుకోలేదుమ్మా కూడా కరెంట్ బిల్ చ
ఆ ఇప్పుడయితే ఇప్పుడు పెరుగుడ్ ఉంటే ఇప్పుడు యూస్ కూడా బాగా అయితే ఉంది కదా అప్పుడు అయితే ఏసీ లేదు, టీవీ లేదు ఏ లేదు దాని వల్ల బిల్ కడిచ ఎక్కువంటాయి ఇప్పుడుయితే పెరుగుతుంటే ఇప్పుడు ఖర్చు కూడా అట్లే పెరుగుతుంది. చి అని టీపి అని ఎదు ఎదుకుతగతవి
అదే కదా ఇప్పుడు అందరికీ ప్రతిది స ఏస అవైలేబుల్అయింది.
అవునండి చిన్న చిన్న ఇల్లలు కూడా లేనిది ఏ ఇల్లు లేదు టీవీ లేనిది కూడా ఏ ఇల్లు లేరు ఆహ
ఇల్లు కరెంట్ ఇల్లు ఇంకొకరన్ బిల్ కూడా ఎక్కువ అయింది యూనిట్ లో రేట్లు పెంచిండ్రు.
అవునండి ఇప్పుడు ని అద ఎందుకండి ఇప్పుడు కొంత రోజులు అయితే మన నీళ్ళకి కూడా మీటర్ పెడతారట దానిపైన నల్ల బిల్లు కడుతున్నాం గానీ దానిట్లా అంటే ఇప్పుడు సెకండ్స్ ఇప్పుడు మీటర్ల ఎలా ఉందండి. కరెంట్లా
అంటే వాటర్ అలాగే అంటారమ్మ మా సైడ్ కూడా అలాగే ఉం ది మీటర్ అనేసి నల్లోకి వచ్చేసి మీటర్ పెట్టి వెళ్ళిపోతారు. అది పొద్దుళ వస్తే ఎంత వాటర్ యూజ్ చేస్తారో అంత బిల్లు వస్తది అన్నట్టు.
మ్ ఇప్పుడైతే కడుతున్నాం గానీ నెల త నెలకు ఎం తని కట్టుతున్నాం కానీ అప్పుడ అయితే ఇప్పుడు మీటర్ పెడితే యూనిట్ ఎంత కాల్సినం దానివల్ల డబ్బులు అంత కట్టాలండి. అయితే ఇంకొంతమంటే వేస్ట్ వాటర్ వే కుండా అని కావాలని చేస్తున్నారు. ఇప్పుడు ఉంటారు కదండి బాగా వేస్ట్ ఉంది వాటర్ చేస్తారు.
అవును బాగా మది నిర్లక్ష్యం చేస్తారు అంత వాటరు
ఆ ఇప్పుడు ఉన్ ఒకసారి ఏమైందని అంటే ఒకసారి ఏమైంద అంటే? అ వాటిని రాకుండగా ఇంకోసారి సడన్లీ వచ్చేస నారు మొత్తం నల్లుగు మా సంధ్యలో మొత్తం పైంపులు బీచి అంటే మొత్తం అయినా ఇంకా తర్వాత వదిలేస్తాం కద ఏం చేస్తారు? ఇప్పుడు మీకు వాటర్ పట్టుకున్నారు దాని తర్వాత ఏం చేస్తారు ఇట్లానే మోరిగా వద్దిలి పెట్టేశారు. అప్పుడే ఆనే వ ఇచ్చేస్తారు వాటర్ ఈచయన పెద్ద ఆయనే దానికి ఏమంటారండి.
ఏంటి
ఇప్పుడు వాటర్ స ట్రై చేస్తారు కదా పెద్దవాళ్ళు ఉంటరు కదా ఆఫీసర్స్ ఆ వాళ్ళు వచ్చే సారు దాన్ని వల్ల ఇంకా మాకు వాటర్ తక్కువయింది లేకపోతే వాటర్ బాగా వచ్చేది మా ఇప్పుడు సరిపోవట్లేదు వాటర్
అచ్చ అలా కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు వాళ్ళు వచ్చారు
ఎవరు ఇచ్చినట్టున్నారు లేకుంటే సరే అండి వారు ఎట్లా వస్తారండి
అదే ఇప్పుడు బాగా మందికి వాటర్ ప్రాబ్ల ప్రాబ్లమ్ అయితది కదా మా సమ్మర్లో అయితే చాలా అయితది పాపం
ఆ దాని వల్లనే ఇప్పుడు మీఠర్ పెడుతున్నారు అందుకే
మీ సైడ్ వచ్చాయా మీటర్లు పెడుతున్నారు ఇప్పుడు పెడతాన్నారా
ఇప్పుడు పెడుతున్నానని చెప్తున్నారు ఇంకా పెట్టాలె తొందర లేేపుడు పెడతామని చెప్తు చెప్పుకుంటారు ఇంకాయితే పెట్లే ఇప్పుడు ప్రతాప్ కెల్లదు ఇది మిషన్ బాగ కద కూడా ఇప్పుడు మొన్ననే బిల్ కట్టి వచ్చినం అండి ఆరు వేల వచ్చింది
ఆహా అయిద్ధి వాటర్ బిల్లా
అవునండి మా పక్క ఆయన ఏం చెప్పారంటే అదే పెట్టినప్పుడు మీరు ఫ్రీ అని చెప్పారు కదా ఇప్పుడు వాటర్ మీళ్లు బిల్ పే చే చేయమంటారు వెంటి ఎంక వల్ల అవునమ్మ నల్ల ఫ్రీ నళ్ల్ ఫ్రీ కా అని ఆయన చెప్పారు నల్ల బిల్డ్ కంపల్సరీ కట్టాలి మీకు నల్లరు ఫ్రీ ఇస్తాం అన్నాం మనీ వాటర్ కదా అని చెప్తున్నారు
ఆహా
ఫస్ట్ అయితే అట్లనే చెప్పారు నల్లల శ్రీ నల్లల శ్రీ అంటే అందరు అట్లనే అన్ కున్నారు వాటర్ కూడా ఫ్రీగా అని
అదే కదా కనెక్షన్ ఫ్రీ అన్నట్టు ఇంకా మనం వాటర్ యూజ్ చేస్తా ఉంటే దాని బిల్ ఆరు నెల్లకి ఒక్కసారి కూడా పడతారు కదా
అ ఇప్పుడు వాతంవరం ఇప్పుడు వర్షం వస్తే కూడా నీళ్లు ఖరాబ్ అవుతది దానివల్ల హెల్త్ కూడా కొంచెం కరాబయితది
అదేగద భగిరత అది ఫిల్టర్ అయి కూడా రాదు వాటర్
ఆహా ఇప్పుడు ఏమంటారు కూడా ఇప్పుడు భగీరథి ఇప్పుడు ఫస్ట్ మాది గవర్నమెంట్ నల్లా వచ్చేది దానిలోనే కలిసిపోయిందని చెప్తున్నారు ఆ ఇప్పుడు ఒక్కోసారి మంచిగ వస్తుంది ఒకసారి మంచి రావట్లే
ఆ
సరే అండి
ఓకేనండి మీ మీరు కూడా చాలా మంచిగా మ రడి ఆరు ధన్యవాదములండి థ్యాంక్ యూ